ఆ నువ్వు జేసినావ్ ఆగు హలో లేదు లేదు అన్న ఫోన్ చేసిండు అందుకే మాట్లాడినా చేత్తా నాగు
ఎన్ని నిమిష ష్ణనాయే టెన్ మినిట్స్
ఓ య్ నావిగావన్న నాది నేను జేత్త ఆగు
ా అరే కట్ జెయ్యకూడదు అంటే
సరే చెప్పు ఆ చెప్పురా యాది మౌత్ స్ప్రే నోట్లో కొట్టుకునేది
స్టార్ట్ ఎవరు వచ్చిర్రు
అమ్మ ఎవరు
మేం సిన్ మ ఊ మ్
అ చెప్పుగ లొల్లి పరిస్థితి ఏంటి ఇంట్లా ఎట్లా జరుగుతంది ఏం మాట్లా కూరలు కొట్టు ఇవాలా ఆదివారం ఏమో కొట్టు ఓ రెండు వందలు దాని కాడ ఉన్నాయ్ కొడ్తా నేను ఇస్తా కాని నా కాడ లేవే దాని కాడా ఉన్నాయ్ కొడ్తా నీ కాడ ఉన్నట్టు ఉన్నాయ రెండు వందలు రెండువందదలు కొట్ సరే నేను ఇత్త గాని అన్న కంట మా అన్న చికెన్ తెచ్చుకుంటారు అంట వాడి చికెన్ దే డే ఏమైనా తెచ్చుకొని సావనియాడు హలో ఒక రెండు రోజులు కొట్టే మరి రెండువందలు యి దానికి దానికి కొట్టమంటాడు మరి వాని సెల్లు పని వాని సెల్లులు ఉన్నాయి గాని పని జెత్తలేదంట మరి అడికిపోయ్ ఫోటో పెడతాడు వాట్సాప్లో
ఆడికిపోయి అ స్కానర్ పెట్టు మను
అ చికెన్ షాప్ కనవత్తద చికెన్ షాప్ కాడికి పోయి ఫోన్ జేయ్ నే జేత్తలే ఆగు తర్వాత జేత్త పది నిమిషాల తర్వాత పది నిమిషాలు పడతది
ఏటికి పోయినావ్ మరి పొద్దున
ఎటూ బోదు ఇతనే ఉన్నా అ ఇంటి ముందు పంచాయ్ తి జరిగింది
నా
ఇంటి ముందు చిన్న పంచర్ జరిగింది స్కూల్ దగ్గర.
ఎవరిది
ఏం లే బంగారం గురించి గొడవ. ఎమ్ కొడుకులకు మనవాళ్లంకు ఇవ్వాలం బిడ్డలకి ఇయ్యోద్దటా ఆహ్ ఐదు తులాలు. ఆహ్
మీ అమ్మమ్మ ఏమో ఐదన్నది.
ఆహ్
ఇప్పుడు సందీప్ ఏమో పది అంటాండు.
మరి వాడిది వాడెసుకుంటాన్నడ మెడలో లేకుంటే
అయన ఇప్పుడు ఎంత య అయి పదున్న పదున్న మాసావు మేము సస్తమ్ అసలు మీకు ఎందుకని అన్నది.
ఆహ్ ఆహ్ ఇప్పుడు మల్ల మీ మల్లతే ఇద్దరం మీగరం అని ఇప్పుడు.
ఏయ్ ఓయ్ పొద్దున్న ఆహ్ వాళ్ళమ్మ. నేను చెప్పిన అమ్మ నువ్వు సైలెంట్ గా ఉండు. నిన్నటిదాకా నువ్వు ఎగిరినవ్ నీదాపు. నేను చెప్తాను. నువ్వు ఆపు అన్నా అయితే మా సందీప్ అంటుండు నీ సంగతి ఎట్ట చేయాలనొ అట్లనే చేస్తా ఆగు అని. అనమాట మా అమ్మనే అయితే మా అమ్మ దగ్గర పోయి నేను అట్లా చెప్పిన అమ్మ ఒక్కసారి కేసు పెడతాను వాడు మూసుకుంటాడుంటే అదే మాట పోయి చెప్పెసింది. ఆడోలం పోయి కేసుపె అదే అంట
ఆహ్ పోతది ఒక్క దెబ్బ కొట్టినా మంచిగా వీళ్ళు వాన్ని గెలకాలే గెలికి దెబ్బ కొట్టే దాకా తీసుకు కోబని
ఎట్లా మా స్రవంతికి ఇత్త ఉంది కర్రలు కొట్టు వాళ్ళని. జోలికొత్తయని చిన్న ఆహ్
ఇప్పుడే ఏంది.
పొద్దున్నుంచి వరులుకుంటున్న.
ఆహ్ స్కానర్ పెట్టమని అడిగిద స్కానర్ పెట్టమని నేను ఈడికి పంపిత్తలే.
ఎక్కడ మోగ్బాదా కంబలి. బేనా,
హైదరాబాద్
ఉహు
నువ్వు ఆడికి పోయి ఆ చికెన్ షాప్ కాడిది. స్కానర్ పెట్టు నేను దాన్ని వెరైటోళ్లతోనే. కొట్టిస్తాను ఆ నీది పని చేయట్లేదేమోంగా,
ఏ
ఆడికి పోయి చికెన్ షాప్, స్కేనర్ పెట్టు రెండు వందలు పంపిస్తా,
చాలా సార్లు చెప్పిన కదా నీకు, ఉహు వేస్ట్ నువ్వు అసలు ఛీ, చెప్తా
ఇందులోనా ఎ,
నిన్ను నరకబుద్ది అయితాంది చి,
నేనేమన్నా ఒరే మనం. అయ్యాన్ని మాట్లాడతాను ఇది మాట్లాడతే ఏమైంది,
ఉహు సర్లే చెప్పు,
వామ్మో మీ ఓవరాక్షన్ ఎక్కువుంది లేగాని ఉండు,
అడిగినవా సార్ ని క్యూస్షన్ పేపర్, పేపర్ సు క్యూస్షన్స్ మరి ఆ రోజే పెడుతే, ఇత్తా అన్నావ్ కదా,
పెట్టిన
ఆహ నాకు పెట్టి పిత్త అన్నావు కదా,
ఆయన పెట్టంది నేను ఏమ్ చేయను ఫోన్ చేపియాలి మళ్ళా,
నవ్వదష
ఏది
నేను పంపిణీ,
నువ్వు పంపిణీ ఆయనకు పెటినా నువ్వు పంపిణీ రెండు ఆయనకు పెట్నా,
మరి అదే ఆ సారు పెట్టినాక సార్ నాకు ప పెట్టొద్దా, ఊ
సార్ పేట్లే మరి ఏం చేతం ఆ ఆయన సబ్జెక్ట్ కాదు కాగా అది చేయాలి ఫన్
అవి పెట్టమను మళ్ళా మళ్ళీ రెండిటి రాయాలే,
ఆ రెండు ఒక్కసారి రాయాల్సిందే,
మళ్ళీ నాకు టైం ఉండదు. ఏమిండదు లేట్ చేయకు మళ్ళీ పొద్దున్న మధ్యాహ్నం ఉంది ఇగా
ఊ
ఉహు లేెవన్ కే లేసినావ్ మరి,
మోషన్స్
హ్మ్మ్ హ్మ్మ్
మొన్న వన్కి డేసిన
అయిదు నట్ ఆన్ జేయల్న
వాష్రూమ్ పోతే ఖచ్చితంగా అంగ సెల్లు లేనిది అసలు పోనే పోను నేను
హ్మ్మ్
నీకు తెల్సు కదా
హ్మ్మ్ నైన్ కే పడుకున్నావు మరి
నైన్ కే పన్న నైన్ క అసలు సెల్ ఇట్ల పెట్టి ఇట్లా వన్న మా అమ్మ చెప్పింది నాకు అడుదుల హ్మ్మ్ కొంచెం ఆ మట్టి గుంజినం ఆ రోజులు అది ఎత్తేసరికి కొంచెం టైడ్ అయినట్టయింది
ఫస్ట్ సేమ్ థర్డ్ సేమ్ అడ్వాన్సింగ్ అకౌంటను బిజినెస్ స్టాటస్
పెట్టినా నువ్వు పెట్టింది పెట్టినా
ఆ కచ్చితాంగొచ్చేటివి చెప్పమను మొన్నటిలెక్కయిత్ తే నాకు ఆశబోత మొన్న చెవి మొన్న ఏం రాలేదు కదా మరి
మూడు వచ్చినాయిగా
మొన్న ఏడొచ్చినాయి మూడు
రాలే మొన్నసలు ఒకటి రాలే అందుకో
నేను తీసుకుపోయిన దాంట్లో ఒక్కటొచ్చింది అది కూడా షాట్ అదంతా నా ముందున్న అబ్బాయి తెచ్చిండని చెప్పిన వాడు
లోడైతుంది తను రాజు ముఖ్యం
అదే రాసులు ముఖ్యం పుసుక్కున వాడి తెచ్చిన కాబటి ఉంది రేపు అట్లా లేకపోతే
బ మళ్ళీ ఏమనా అని అడగపోయినా
మ్మ్
మీ ఫ్రెండ్ ఉంటదిగామ
హలో
హా
అడుగయి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నయి చెప్పమను
ఏయ్ ఇక చెప్ప ఇంకా ఇ గడ ఇంకేమైంది
అంటే
ఆ అంటే ఎక్కడ జరిగింది ఇదంతా
మా ఇంటి ముందు వెళ్ళురిరు ఆ ఆయన్స అయనా అల్లా గోడ అవతలు ఉండు. రెండూ వీళ్ళు వీళ్లంట్రా వర్రీయ అంటే బయటికి వచ్చి హ్మ్
ఆ
అస్సలు ఆ ఇళ్లయితే నల్ ఏ
హ్మ్
ఆ వాళ్ళు ఇద్దరు తల్లి కొడుకు చెప్తాంటే వీళ్ళడతార్రు. వన్స్ ఒక్కసారి వాళ్ళ పెద్దని మ్యారేజ్ అయింద అనుకో వీళ్ళను అస్సలు దేఖరు. అది వీళ్లగా అర్ధంగట్లే అప్పుడు తెలిసి వస్తది. అస్సలు
అవును
కదా అప్పుడు వాళ్ళ వైఫ్ ఎందుకు పో పోతానవా వాళ్ళ వైఫ్ ఎందుకు పోతానావ్ అంటది. లేకపోతే నీకు అవసరమా అంటది.
అదే అదే
అసలు ఇడికి రానియకపోవచ్చు.
ఆ
ఏం చేయాలి తెలుసా వాళ్ళ వైఫ్ ని మనం క్లోజ్ చేసుకోవాలి.
అవు అ విష్ పర్ రోజ్ చేస్త
హ్మ్ హా చేసుకొని అక్క గిట్ల అక్క గిట్ల పంపకు అన్నే ఉంచుకోర్రీ. మీరు ఇడికి రాకుర్రీ ఎక్కువ.
సప్డేక ఫోన్ చేసి గిట్లు ఉంది. వాళ్ళిద్దరికి అని చెప్పాలి. గంతే
ఏమ్ లే ఇగా
ఆ
అట్లా అన్నది మా పర్ మా పర్ మామ
ఎప్పుడే ఇప్పుడు ముగ్గు ఇప్పుడు ఇద్దర్ గా మమత వాళ్ళమ్మ
హ్మ్ మీరు వచ్చింది. ఖమ్మం వచ్చింది. ఏమో వచ్చింది. ముగ్గురు బిడ్డలు ఉన్నట్టు ఇప్పుడు ఇగా
ముగ్గురు బిడ్డలు ఏగురుతారు. ఇగా
ముగ్గురు బిడ్డల్ని హ్యాండిల్ చేసింది. ఒక్కతే
హా హా కింగ్ డమ్ కింగ్ డమ ఆమె
హమ్
నా జోలికి రాకండి అంటాంద
హమ్ నా జోల్ కి రాకండి అంటే నా బిడ్డ జోలికి ఒచ్చినప్పుడు నేన్ నీ బిడ్డ జోల్ తీత్త ఇంతముందు మీ బిడ్డ చేసిందేం కాబట్టే గద మా మమ్మీ అన్నదీ
హా
ఆ నీ కొడ్క్ కేమన్నా నీ కొడుకు ఏమన్నా కాటన్ సీడా అన్నది తెల్సా నీ కొడుకు తీసుకొచ్చుకోలేదా అన్నది
ఓవర్ని
మా పిన్నిని మ తి
మా మ వాన్ని ఓకేఓకే
ఆ నీ కొడుకు ఎమన్న చిన్నొడా నీ కొడుకు తెచ్చుకోలేదా అన్నది ఐతే ఎమ్మటే ఈ ఆ నా బిడ్డ పోతది తెచ్చుకుంటది ఏమైనా చేసుకుంటది అస మీకేం అవ్స్ స్రం మళ్ళె ఎమ్మటె శిన్న
మీ మీరే బయట ఏసుకుంటారు హమ్ ఒకల్ గుట్టు ఒకలు మంచింగ బయట ఓళ్ళకి మీరే తెలియజేత్తరు అన్ని గుట్లన్ని
మీరెందుకు ఫస్ట్ ఆమెనే అన్నది గద్
అదే మామూలుగా చెప్తాన మయ్ వాడు అంటాండు పొద్దున వాళ్ళే బయట ఏసుకుంటారు చూడు చిన్నగాదంతా నిన్న మీ అమ్మమ్మ కు కూడ అన్నదంట మంచినే
నీనిన్ లే అది
నువ్వు ఇన్లే మైగాడు ఇన్నడంట
హమ్
హమ్ మస్త్ అన్నదిరా అంటాం
సరేలే మరి
నిన్ ఆ సరే బాయ్